నమస్తే బావున
ఆ బావున్నామండీ బావున్నారా మీరు
ఆ హు బాగున్నామండి
చెప్పండి బావున్నారు పిల్ల చేసాను టిఫిన్ చేసామండి ఇప్పుడే పని అయిపోయింది
ఆ కొంచెం సౌండ్ పెద్దగా మాట్లాడతారా వినిపించట్లేదు
ఆ ఓకే నా క్లియర్ ఉంది వయిస్
ఆ ఓకే అదో ఒక చిన్న విషయం గురించి అడుగుదామని కాల్ చేశానండి
చెప్పండి
ఆ మొన్న మీరు బిర్యానీ పంపించారు కదా స్కూల్ కి కి పిల్లలు చాల ఇష్టపడ్డారు మమ్మీ ఆంటీ కాల్ చేస అడుగు అని అడుగుతా ఉన్న అనమాట
ఒకే ఒకే అండి
అట్లా రాదండి బాగా చేసారంట మీరు చెప్తారా ప్రాసెస్ ఒకసారి అది ప్రణాళి
ఆ చెప్తాను చెప్తానండి ఈజీ మెథడ్ మీకు
రాసుకుంటాను నోట్ చెస్
ఆ ఒకే మీకు ఈజీ మెథడ్ లోనే నేను చెప్తాను
ఆ ఓకే అండి
ఓకే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే స్టార్ట్ చేయంనంటే చెప్పేస్తున్నా.
హలో హలో ఆ ఆ ఓకే ఓకే చెప్పేస్తాన్న అండి వన్ కేజీ రైస్కి వన్ కేజీ చికెన్ తీసుకుంటే సరిపోతాది.
ఆహా ఓకే అండి
ఓకే ఫస్ట్ ఒక వన్ కేజీ చికెన్ తీసుకొని మంచి కడుగు టూ త్రీ టైమ్స్ సల్ట్ వేసి కడిగేసి మ్యాగిననేట్ చేసేయాలండి.
ఉ
అంటే వన్ కేజీకి ఒక పెరుగు ఒక పావు కేజీ పెరుగు అట్లా
హ
అంటే మీ మీకు సరిపడే కారము సాల్ట్
అంటే పెరుగు అనేది పుల్లరటిదే తీసుకోవాలా లేకపోతే స్వీట్దైనా
పుల్ల పుల్లటిది తీసుకున్న కుంటే టేస్ట్ ఉంటుంది మనకు అందుబాటులో లేకపోతే తియ్యటిది కూడా తీసుకోవచ్చు.
ఓకే అలా అంటరా నేను ఎప్పుడు తీయటిదే వేసేదండి అందుకోసమే టేస్ట్ రాలేదేమో.
ఆ అది పుల్లటిది వేస్తే మనకు టేస్ట్ బాగుంటుంది అది. న్ అయితే హోల్ గర గరం మసాలా నిమ్మకాయ రసము
ఉ
పెరుగు కా కారము పసుపు ధన్యాల పొడి మిరియాల మిరియాలు గరం మసాలా ఓన్లీ స్పైసెస్ కూడా పొడి కాకుండా సపరేట్ స్పైసెస్ కూడా వేయాలి.
ఆహా అంటే ఇప్పుడు చికెన్ మసా బిర్యానీ మసాలా దొరకు తుది కదండి బయట అది తీసుకోవచ్చు కదా
చది దూరుకు వేయాలి కంపల్సరి ఆ మ్యాగ్నెట్ మంచి మాగ్నెట్ చేయాలండి లాస్ట్ మూమెంట్ లో ఇంకోటి ఎందంటే పాల మీద మేగడ ఉంటది కదా మనకి ఇంట్లో పాలు వేడి చేసిన జస్ట్ మేగడ ఉంటది కదా. అదిగ కూడా వెయ్యాాలి ఉమ్ అది కూడా వేయాలి కొంచెం బ్ర బ్రౌన్ కలర్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసినా కూడా వేయాలి కంపల్సరీ.
పాల మీద మీకడ వేస్తారా అండి ఎవ్వరు చెప్పలేదే ఎప్పటి వరకు.
బాగుంటది
ఆహ అవునా ఎన్ని వీడియోస్ చూసాను కానీ ఎవ్వరు చెప్పలేదండి అంతా క్లియర్
అయితే మా ఫ్రెండ్ త అత తామె ముతిలిమామంట అన్నమాట
ఆహా
తను బాగా చేస్తదన్నమాట ఆ అట్లా అని చెప్పేసి నాకు అ అట్లా నేను ప్రాసెస్ చేస్తాను అనమాట.
అదే పిల్లలు రేపు ఆదివారం కదా మమ్మీ బిర్యానీ చచేయ్ అది ఇది అంటే అదే ఒక్ ఒకసారి అడుగుదాం రా మరి ఆంటిని ఆంటికి వచ్చిన టేస్ట్ రావాలన్ అంటే ఫోన్ చేసి అడగాలి కదా అ అయితే ఇంకొకటి అండి అన్నము ఉడికించిన ఇప్పుడు ఆ వాటర్ యాక్చువల్ గా పడబోస్ తాము అది కూడా దాంట్లో మిక్స్ చేయ్యాలా ఎట్లా అర్థం కాలేదు.
కోచం తీసుకుని కోచం ఉంచి సరిపోతది మన మనం వాటర్ ఎక్కువ కాకుండా మొత్తం వాట్ ట్ర అయితే యాక్చువల్ గా ఏందంటే ఒక కిలో బియ్యానికి కిలో వాటర్ కిలో లీటర్ వా వాటర్ పోస్తే సరిపోతాది మనం కొంతమంది క్వాంటిటీ ఎక్కువ వాటర్ పోస్తుంటం మనకు అవసరం లేదు ఆ కిలో రైస్కి అంతే సరిపడ వాటర్ పోస్తే సరిపోతుంది
ఓకే అది ఉడుకుతున్నప్పుడు అంటే మొత్తం ఉడకక కుండా కొంచెం పలుకు పలుకున్న
ఆ ఎయిటీ పర్సెంట్ ఎయి పట్ ఊరికే సరిపోతుది అందులోనే రైస్ వాటర్ కడిగినప్పుడు అందులోనే గరం మసాలు కొంచెం నెయ్యి కొంచెం నిమ్మరసం పిండితే బాగుంటుంది అంటే కలర్ పోకుండా వైట్ కలర్ లో ఉంటది వ్యాధి
కానీ నేను కలర్ ఎప్పుడుూ వాడనండి ఎందుకంటే పిల్ల
ఆహా కలర్ కాదు కలర్ కాదు కలర్ కాదు నిమ్మకాయ రసం పిండితే వైట్గానే ఉంటు దమాట రైస్ కలర్ చేంజ్ కాకుండా
ఆహా ఇది జాజికాయ అవి కూడా వేస్తారు కదా పిల్లలు ఎక్కువ ఇష్టపడాలనేసి నేను ఆ ప అ లావులగానే చేస్తాను ఎక్కువ ఐతే ఆంటీ బాగా చేసింది తీసుకొని వచ్చారు అన్న వాళ్ళ అంటే సరే ఓ ఒకసారి అడుగుదాము అనేసి అనుకున్న అండి
ఈజీ మెతడ్ అండి మంచి రైస్ మనం చేసేసుకొని అల్లనే హోల్ మగ్గ గరం మసాలాన్నెయ్యేసుకోవాలి కొంచెం సరిపడ సాల్ట్ వేసుకొని జస్ట్ ఒక ఎయిట్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికినంక ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యాగినేట్ చేసాం కదా చికెన్ అంతా ఒక ఫైవ్ టెన్ మినట్స్ అది మళ్ళీ స్టవ్ పైన ఉడికించాలి వన్ అవర్ అట్ల పెట్టేసి
అంటే పీసెస్ అన్ని కింద ఆ నా పెట్టిన తర్వాత రైస్ వేస్తారు కదాండి మొత్తం రైస్ అంతా ఒకటేసారి పైన ఏస్తారా లేకపోతే కొన్ని పీసెస్ రైస్
ఆ వద్దు ఒకటేసారి ఇప్పుడు ఆల్రెడీ మన క్వాంటిటీ వన్ కేజీ కాబట్టి ఒకటేసారే సేస్తరు పొ తది
ఆహా నేనేమో కొన్ని పీస్ పేసి రైస్ మళ్ళీ కొన్ని పీసెస్ రైస్ అట్ల వేస్త నేను
ఆ అద్దుల అట్ల కూడా టేస్ట్ బాగుంటాయి కానీ మనకు ఆల్రెడీ క్వాంటిటీ కొంచమే కాబట్టి సరిపోద్ది మనం ఎట్ల ఆల్రెడీ వన్ అవర్ నానబెట్టినం కాబట్టి తే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కింద ఖచ్చితంగా ఒక పెనం పెట్టాలి డైరెక్ట్గా స్టవ్ పైన అది పెట్టకుండా బేషన్ పెట్టకుండా ఆ అదఅది కూడా పెట్టచ్చు ఆ అదొక ఫస్ట్ టు ఫైవ్ మినిట్స్ హీట్ చేయాలి అది హీట్ చేసిన తర్వాతనే మనకా గాస్ చికెన్ పెట్టేసి ఒక టూ మినిట్స్ చికెన్ ఇట్ల కొంచెం ఉడికినంక రైస్ వేసేయాలి దానిపైనంగా
హ హ అదే ఈసారి రేపు ట్రై చేసి చూస్తానండి పిల్లలు బాగా అడుగుతాన్నారు
చేయండి ట్రై చేయండి బాగుంటది మీద డౌట్ ఉంటే కాల్
ఉహు ఈరోజు చేసిర్రాండి వంట అయిందా
ఆ చేశామండి ఈరోజు వంట చేసాను పిల్లలకి ఆ మటన్ గోంగూర అని అంటున్నారు కొంచెం ట్రై చేసిన నైట్ అయితే పిచ్చిగా
ఆహా నేనే పప్పు చేసినా పిల్లల్ని స్కూల్కి పంపించాను అదే ఒకసారి అడుగుదాము ఫోన్ చేయ్ ఆంటికి అని అంటుంటే ఒకసారి అడిగి రేపు సండేనే కదా అప్పుడే రేపు ఏం చేయాలో చెప్తున్నారు పిల్లలు అయితే నేను మీరు స్కూల్ ల్ కి ఎల్ళొచ్చేసరికి అడిగి చెప్తా లే
ఆ చేయండి బాగుంటది ట్రై చేయండి ఈజీగా అండి మళ్ళీ అందులో ఇందులోని ఏం కాక్ కుండా మనం దేంట్లో అయితే చికెన్ ఎత్తుకుంటామో అదే డైరక్ట్ అందులోనే కలిపి మ్యాగినేట్ చేసి పెట్టండి ఆ టూ కేజెస్ సరిపోయేంత బొగాని తీసుకుంటే సరిపోతది ఇందు ఆ తీసుకుంటా అల్లనే చికెన్ ఉడకబెట్టేసి రైస్ కలిపి సెట్ అయిపోతది మళ్ళా అందు ఆ స్టీల్ దాంట్లో కూడా చేసుకోవచ్చు కాని ఇప్పుడు వస్తున్నాయి స్టీల్ తర్వాత అంతముందు ఏం లేకుండే కదా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కదా అట్లనే అట్ల కూడా చేసుకోవచ్చు మన ఇష్టం ఊ
ఓకే అండి థ్యాంక్ యూ అండి మళ్ళీ రేపు చేసేటప్పుడు ఏదైనా కొంచెం అటు ఇటు అనిపించినా అర్థం కాకపోయినా కాల్ చేస్ తను మీకు ఫోన్ ఆ మీరు ఫ్ ఏం అనుకోకుండా కొంచెం కాల్ లిఫ్ట్ చేసి చెప్
ఆ చెప్తా చెప్తా మీరు అట్ల ఏమనుకోవద్దు చెప్తాను నేను కంపల్సరీ
చి పంపిస్ తను టేస్ట్ చేయడానికి కూడా థ్యాంక్ యూ అండి చెప్పినందుకు
ఓకే బాయ్ ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్